లేదు
ఆ వినిపిస్తుంది బ్రో చెప్పు బ్రో
ఏమైంది బ్రో
హలో
ఇనపలేదా బ్రో
ఆ వాయిస్ చాలా స్లోగా వస్తుంది బ్రో
ఆ బయటికి పోతున్న స్పీకర్ ఆన్ హలో
హలో
మాట్లాడచ్చ బ్రో
ఆ మాట్లాడు బ్రో
గెమ్స్ గురించి మాట్లాడదామా బ్రో
ఆ గేమ్స్ గురించి మాట్లాడదం బ్రో
నీకు ఏ చాలా వస్తుంది బ్రో
ఏంది బ్రో వాయిస్ సరిగా రాట్లేదు బ్రో నీది
నువ్ లేదా గేమ్ అంటే చాలా ఇష్టము అంటున్నా
గేమ్ అంటే ఏది ఇష్టమంటున్నారా
నాకు క్రికెట్ అంటే ఇష్టం బ్రాబ మీకు
ఆ నాకు క్రికెట్ అగే ఇష్ట
ఫేరట్ ప్లేయర్ యారు బర మీకు
నాకువ అండిస్తుంట
ఎవరు బ్రో
రాజేంద్ర గిరియిరారు
ఆహా
ఎక ఎవరన్న ఇష్టం
నాకు ఎంఎస్ ధోని అంటే ఇష్టం బాబు
అయితే మీరు చిన్నప్పటి నుంచి తిరిగి వెళ్ళి చూసే వాళ్ళ
అవునుప్పు చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడేవన్నీ బాగా
చూసేవాడి
దస్లో బాలరా బ్రో
నా బట్స్మన్ బ్రో
బాగా ఆడతారా మీరు
ఆ బాగా ఆడత బ్ర మీరు బ్రో
బౌలింగ్
బౌలింగ్ ఎంత ఇష్టవా
వాళ అంత ఇష్టం అలాగ నాకు ఫీల్డింగ్ చేయడం అన్నా కూడా చాలా ఇష్టం
ఆహా
ఏ దనికోసమే కాకుండా మనం మ ఫిట్స్ మ చే ఉపయో పడతు
అవును బ్రో
నీక ఎందుకని ధ్వని అంటే ఇష్టన్నారు
ధోని కూల్గా మెయింటైన్ చేస్తారు బ కెప్టెన్సీ కానీ మ్యాచ్ను ఎంత కష్టంలో ఉన్నా కూడా
అ
ఈజీగా విన్న అయ్యేటట్టు చూస్తాడు ధోని ఫినిషర్ కూడా అలాగే
బటింగ్ ఇష్టమా పింకింగ్ ఇష్టమా
ఏంది బ్రో
ధోని బ్యాటర్కి పరకడా కదా
అవున అవును
బ్యాటింగ్ ఇస్తామా కీపింగ్ ఇస్తామా
బ్యాటింగ్ ఎక్కువ ఇష్టం బ్రో
నమస్తారా మీరు లైవ్ మ్యాచ్ బాగా జరిగినప్పుడు
ఆ బ్రో
ధోని అంటే ఇ మీరు సర్మా అంటే ఇష్ట
ఆ చెన్నైద ఇష్టం నికువ
అ
మీకరు ఐపిఎల్ ఏటీఎల్ ఎఅంటే ఇష్టం
నాకు త అ ఇష్ట ఇ అదే అ రీతి
మన్న వరల్డ్ కప్ గెలిచింది చూసార ఎప్పు మ్యాచ్
అలా సాం అదా పెంస్ంతా
ఆ బాగా ఎంజాయ్ చేసారా
ఇండియా వన్ సైడ్ మ్యాచ్ చేసేసింది
ఆ
మీరు చూసారా
ఆ చూసా బ్రో
నేను మొబైల్ లో చూసా బ్రో
మీ ఇంట్లో చూడరా బ్రో క్రికెట్ ఎవరు
ఇంట్లో చూస్తారు కానీ లేట్ నైట్ ఎక్కువ చూడరు కదా అందుకే నేను అక్కడే మొబైల్లో చూసాను
అవున
ఆ
మీరేమన్నా డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ ఆడారా క్రికెట్లో
నేను స్టేట్ లెవెల్ ఆడా బ్రో క్రికెట్లో ఆ బ్రో
పేరు మంచిగానే వచ్చుంటది కదా బ్రో
బానే వచ్చాము ఆర్టిటి ప్లేయర్గా వెళ్ళాను
డిసైడ్ అవ్వము
అవునా మీర రంజీ అలా ఏమన్నా ఆడారా
ఆహా లేదు బ్రో
ఇంకా వేరే గేమ్స్ ఏమన్నా ఆడతారా మీరు
ఏంది బ్రో
ఇంకా వేరే గేమ్స్ ఏమన్నా ఆడతారా అంటున్న
వేరే గేమ్స్ ఆ
ఆ
క్రికెట్ ఆడతాం వాలీబాల్ కూడా ఆడతాం బ్రో వాలీబాల్ కూడా ఆడతాం
ఆడుకునే వాళ్ళం బ్రో వాలీబాల్ షటిల్ కూడా ఆడతా నేను అబ్బే ఫ్రీ టైమ్ లో రోజు మార్నింగ్ ఏంటి షటిల్ ఆడాను జస్ట్ ఒక
ఆహా
ఏం కానీ కాకున్న కొంచెం మా కొంచెం ఎక్సైజ్ లో కూడా పెట్టొచ్చు
ఆహా చిన్నప్పుడు ఏ ఆటలు అంటే ఎక్కువ ఆడేవాళ్ళు బ్రో
చిన్నప్పుడు అంటే క్రికెట్ బ్రో ఎక్కువ ఆడేవాళ్ళం చిన్నప్పుడు ఇంకా అందరం ఐదో క్లాస్ వరకు చదువుకున్న అంత వరకు లేరు తర్వాత హై స్కూల్ వెళ్ళిన తర్వాత ఇంకా క్రికెట్అంటే ఎందుకు చాలా ఇష్టం ఏర్పడింది అప్పుడు నుంచి మేము ఇలా ఆడే వాళ్ళము రోజు స్కూల్ అయిన తర్వాత గ్రౌండ్లో ఆడేవాళ్ళం
అవునవును బ్రో
ఆ ని బాగాడ
ఆ ప్రభా ఆడే వెళ్ళ ఉను మాకు స్కూల్ లో బాగా ఆడిచ్చేవారు బాగా మంచి వెళ్ళి వళ్ళం పోయిట్కు
అంటే మీరు ఆన్లైన్ గేమ్స్ కూడా ఆడతారా ఆఫలైన్
ఏం గేమ్స్రా
ఆన్లైన్ లో ఇప్పుడు అందేమో అంతా మొబైల్ డిజిటలైజేషన్ అయిపోయింది కదా
మొబైల్స్డే గేమ్స్ ఆటను
ఫంటి వాళ్డర
ఆహా అలాంటివి మాడ ఉంటాం మొబైల్స్ లో గేమ్స్ ఆడ
ఆడకపోవడమే మంచిగా లేస చాలా డిస్టర్బ్ అవుతారు ఆవటడం వల్ల
అవును బ్రో మొబైల్స్ ఎక్కువ యూస్ చేయ్య కదా స్క్రీన్ టైం ఎక్కువ చూడకూడదు సో మొబైల్ ఎక్కువ వాడను ఆ ఇంకెంబ్రో
ఏం బ్రో వాయిస్
క్రికెట్ అంటే చాలా ఇష్టం అలా నేను మళగా పినరకు ఆడారని చెప్తున్నారు కదా
అవున అవును బ్రో
ఆ కప్స్ వచ్చాయి బ్రో మాకు ఒక త్రీ అలా వచ్చాయి
ఆ
మేము అప్పుడు ఉన్నప్పుడు వేరే టీమ్స్ ఆడుతున్నప్పుడు అప్పుడు వచ్చాయి స్కూల్స్ లో ఉన్నాడు ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్ కి ఇట్లా కాంపిటీషన్ పెట్టినప్పుడు అప్పుడు కూడా మేము కలిస హలో అలా బానే గెలుచాం బ్రో మీ స్కూల్స్ లో ఇలాంటి ఏమి పెట్టలేదా
అట్లే అంటే పెట్టలేదు కాని మా స్కూల్లోనే ఎక్కడ
ఆహా ఎటీసి బాగ చేసారా
ఆహా అవున్లె బ్రో
అ తర్వాత ఎక్కువ ఆడతాం నను ఇంకా ఫ్రీ టైమ్ లో ఫ్రెండ్స్ కలిసి ఆడతాం ని ఇలా మ్యాచ్స్ లో ఎప్పుడన్న ఎక్కడ అడినవ్ జరుగుతుంటే తక్కువే
సమ్మర్ కదా బ్రో అందరూ ఆడుతా ఉంటారు ఇప్పుడు
మ్మ్ సమ్మరైన ఆడుతుంటారు పో కానీ ఫ్రీ టైమ్ దొరకాలి కదా
అవునవును
ఆనందించాలండి ఇలాంటివి మీరు పార్టిసిపేట్ చేస్తుంటారా ఫ్రీగా ఉన్నప్పుడు
ఎందుకురా
ఆ రన్నింగ్ లో ఇలా ఉంటది కదా బ్రో సింగిల్ పర్సన్ ఆడేది
ఆ ఆ ఆ
అలాంటి వాంటిలో పార్టిసిపేట్ చేస్తుండేనా
ఆ చేస్తుంటా బ్రో ఆ బాగా ఆడేవాళ్ళం క్రికెట్ ఆడితే బాగా మంచి ఫిట్నెస్ వస్తుంది బ్రో ఆ రన్నింగు మ్మ్
అ స అంటే మీరు క్రికెట్ ఎప్పుడన్నా స్టేడియం కెళ్ళి చూశారా బ్రో
ఏంది బ్రో
క్రికెట్ ఎప్పుడన్నా స్టేడియంకేళ్ళి చూశారా అంటున్న
ఆ చూసాం బ్రో
ఆ ఎక్కడికెళ్లింట్రి
బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంకి అప్పుడు వెళ్ళామా అప్పుడు చూసా ఆ సీఎస్కే ను ఆర్సిబి
అవునా మీకోటి తెలుసు కాబట్టి సీయర్ మీరు ఎక్కువింటారని విన్నాను నిజమేనా
ఆ బ్రో కొంచెం ముందుగానే బుక్ చేసుకుంటే తక్కువకు వస్తాయి అప్పుడు వెంటనే అంటే దొరకవు
అవునా ఆన్లైన్లో లభిస్తాదా బ్రో
ఆ ఆన్లైన్లో దొరుకుతాయి బ్రో ఏమంటే కొంచెం వెయిటింగ్ చేస్తూ వచ్చినప్పుడే తొందరగా బుక్ చేసుకోవాలి
హలో
లేట్ చేస్తే అయిపోతాయి
ఇప్పుడు ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అవుతది తే వెళ్దాం మీరు ఈసారి కూడా వెళ్తారా
అవును బ్రో ఈసారి చూడాలి మీరోస్తారా బ్రో చూడ్డానికి
మా తల్లి పిల్లతో పోవచ్చు ఒకే లెక్క అల్లం మేమిప్పుడు
హలో
ఆ బ్రో వినపడం లేదా
ఆ వినిపిస్తుంది బ్రో చెప్పండి
ఏం చేస్తున్నావ్ అప్పట్నుంచి యడికన్నా పోంటున్న
వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రో
అవునా ఓకే బ్రో థాంక్యూ బ్రో మాట్లాడినందుకు